హలో హలో హు బాగున్నావా ఆ
ఆ బాగున్నాను వాయిస్ వినిపిస్తుందా ఏం లేదు ఏం లేదు వర్క్ లో ఉన్నా
ఇక్కడ ఏం జాబ్ ఎక్కడ ఏం చేస్తున్నారు
ఏమ్ జాబ్
అ ఆ
టీచింగ్ చేస్తున్నాను
హుహు ఎట్లా ఉంది అక్కడ హాస్టలు హాస్టల్లో ఉంటున్నారా
ఆ హాస్టల్ల్ లో ఉంటున్నాను బానే ఉంటది హాస్టల్
హుహు అంత కంఫర్ట్గా మంచిగా
కంఫర్ట్ గానే ఉంటది బాగుంటది అంత బాగుంటది ఫుడ్ కూడా బాగుంటది ఇప్పుడు నీటిగా ఉంటది గ్యాస్ షార్టేజ్ కాబట్టి కొంచెం టిఫిన్స్ సరిగ్గా పెట్టట్లే
హుహు ఓకే ఎగ్ ఎత్ మీ ఇన్స్టిట్యూట్ కి హాస్టల్ కి దగ్గర ఉంటదా కొంచెం లాంగ్ డిస్టెన్స్ హ
కొ ఆ కొంచెం దగ్గరే ఉంటది ఆ బై వాక్ ఏ వెళ్ళిపోతాను
హుహు తిన్నావా
తిన్నా ఇడ్లీ తిన్న మీరు తిన్నారా
హలో
హలో
ఆ వినిపిస్తుందా వాయిస్
ఆ వినిపిస్తుంది అప్పుడప్పుడు స్టక్ అవుతుంది
హ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంది హలో
ఆ వినిపిస్తుంది నాదైతే వినిపిస్తుంది ప్రజెంట్
తిన్నావా
తిన్నాను మీరు తిన్నారా
ఆ టిఫిన్ వేసినం మీరు
టిఫిన్ చేసా ఏం కర్రీ
కరీనా ఆలు ఆలు ఆలు మీరు ఇంకా మీరేం పెట్టారు హాస్టల్లో
మా హాస్టల్లో లో రైస్ పెట్టారు గాని వేరే టిఫిన్ కొనుక్కొని తిన్న
ఓ ఎందుకు
ఈ బాలేదు రైసు
ఎందుకు అడగరా బాగాలేనప్పుడు అడగాలిి కదా మ ఇంత ఇంత ఫీజు కడుతున్నాము మరి టేస్టీగా
ఈ రోజు రైస్ అది కొంచెం బాగుండదు నాకు నచ్చదు రైస్ అందుకే తినలేదు
అంటే డైలీ అట్లనే ఉంటందా అప్పుడప్పుడు
లేదు అప్పుడప్పుడే అలా ఉండది డైలీ ఏం అలా ఉండదు
ఇంకేమనా ఉన్నాయా వేకెన్సీ మీ ఆఫస్ లో
లేవు మా దాంట్లో వేకెన్సీ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తా
తెలిసిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు వస్తా అంటే ఎక్కడా ఎక్కడా మీది ఎక్కడా లొకేషన్
నల్ల కుంటా హైదరాబాద్
సికింద్రాబాద్ కి కొంచెం ఎంత డిస్టెన్స్ ఎన్ని అవర్స్ లో పోతామో
సికింద్రాబాద్ నుంచి టెన్ మినిట్స్ వెళ్ళొచ్చు టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయా
టెన్త్ ఎగ్జామ్స్ ఇంకా కాలే ఇంకా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ లో అయిపోతుందంట
నెక్స్ట్ మంత్ వరకా
నెక్స్ట్ మంత్ లో అయిపోతాయి అంట టెన్త్ ఎగ్జామ్స్
ఆహా
అక్కడ ఎండ ఎట్లుంది ఎండ ఎండలు బా ఇక్కడ కూడా సూపర్గా మందిపోతాము
ఇప్పుడే ఇట్లా ఉంటే ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి ఫుల్ రేట్లు ఉంటాయంట మన్లీ పెట్రోల్ బంకులున్నీ క్లోజ్ వెజిటబల్స్ మనిలా ౌన్ మలీ ౌ వచ్చే ఛాన్స్ ఉంది అని టాక్ ఉంది
ఎందుకు
లాక్ డౌన్ చేస్తారంట ఏం లేవు కదా అన్ని క్లోజ్ చేసారు కదా
ఎట్లా మీ హాస్టల్లో ఎట్లో పని చేస్తాల మరి
ప్రజెంట్ అయితే కొనుక్కొస్తున్నారు ఏం చేస్తుారో మరి
అంటే ఇప్పుడు స్టాప్ మీద వయట్లే మీరు కట్టల పొయ్యి మీదేనా స్టవ మీద చేయట్లే ఎక్కువకి
ఏ స్టంగ్నే వ
ఎట్లో ఎట్లా వస్తాంది మరి వాళ్ళ గ్యాస్
కొనుకొస్తున్నారు వస్తున్నాయి కాకపోతే కోస్టక్ పోందా
ఆయన కూడా అప్పుడు టిఫిన్ పెట్టారు ఓన్లీ లంచే అన్నారు టిఫిన్ పెడుతున్నారు ఇప్పుడు
టిఫిన్ ఇప్పుడు పెడుతున్నారు అప్పుడప్పుడు ఒక రోజు పెట్టారు పూరి
ఆహా
అప్పు లేదు
అదే అద బయట లంచ్ విడతాము డిన్నర్ పెడతాము బయట ని టిఫిన్ చేసుకోండి టిఫిన్ చెయను అన్నారు కదా
ఉ అవును
మరి హాస్టల్ వాళ్ళు ఉన్నారు అడగలేదు హాస్టల్ వాళ్ళు ఉన్నారు అన్నారు కల్ గద
అడుగుతున్నాం పిజాని తగ్గిస్తామ అని అన్నాం
ఏమంటారుి మరి వాళ్ళు ఓనర్స్
మేమేం బయట షార్టేజ్ ఉంటే మేమేం చెయ్యాలి అని అంటున్నారు
మరి ఫీజ అన్నా తగ్గియాలి కదా
హ తగ్గించాలని మళ్ళీ తగ్గించట్లే వాాలి మేమేం చేయాలి అది షార్టేజ్ అయితే మేము మం చెయాలని అంటున్నారు
ఇంత ఫీజ్ ఇప్పుడు మీ కాస్ట్ల్లా
ఫైన్ ఫైన్్
ఫైవ్ తౌజండ్ ఆ ఫైవ్ తౌసెండ్
ఫైవ్ హండ్రెడ్
హండ్రెడ్ ఇంకెవరు మీ రూమ్ లో పెద్దమంది ఉంటారు టూ బెడ్సా షేరింగ్ టూ షేరింగ్
ఓ శరి మరి ఆ అందరు బానే అంట
వాళ్ళ ఏం చేస్తారు వర్కా స్టడీయా
కొంతమంది స్టడీ వాళ్ళు ఉన్నారు కొంతమంది జాబ్ వాళ్ళు ఉన్నారు
వాటర్ మంచిగా ఉంటాయి హాస్టల్ల్లో
అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి
మినరల్ వాటర్ కదా డ్రింకింగ్ వాట
మిందులు అంటే డ్రింకింగ్ ఎట్లాంటే అది మనావు వ్యూర్ ఉంటంది కదా అది వ్యూసర్ ఉంటది కదా అది
ఆహ ఇట్లా వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయా ఓన్లీ వెజే పెడతారా
వెజ్ వెడతారు నాన్ వెజ్ పెతారు వీక్లీ టూ టైమ్స్ నాన్ వెజ్
టూ టైమ్స్ అంటే సండే సాటర్డేనా
ఇ సండే వెన్స్ వెన్స్డే
ఆహా ఏంటి చికెన్ ఏనా ఫిష్ లాంటివి ఏమనా పెడతారా
అవు
హలో
ఒన్వి చెప్పనే వెడుతరు
హ టేస్టి ఉండదరా టేస్టీగా
ఆ బాగుంటాయి నాన్ వెజ్ బాగుంటాయి
ఆ
నష్ ఫుట్ బన్ంటా
హ నా సాలరీ ఎట్లా శాలరీలు ఎట్లా పడతాయి మీకు రెగ్యులరా రెగ్యులర్గా చేస్తారా మీకు మీ ఆఫీస్ లో ఇబ్బంది ఉంటందా ఓకే
ఉ
ఓ అంటే వర్క్ బాగుంటదా స్ట్రెస్ ఆ
అదే ఉండదు వర్కు ఉండే అంతంటది
వర్క్ ప్రెజర్ ఏమన్నా బాగా పెడతారా
అదే ముందు నార్మల్గనే ఉంది బాగా అంటే ఇ వర్క్ ఉండ ఆ రోజు వర్త్
మీకు హ మీ మీకు హాలిడేస్ ఏం ఏం ఉండవు
చూడ్రి ఇప్పుడు శ్రీరవునమ్మా మీ హాలిడే రేపా ఎల్లుండా
ఫ్రైడే
ఫ్రైడే రోజు మాాలడే అే ఫ్రైడే రోజు అయితే మాకు కూడా రెండే రోజు ఉంటుంది కావచ్చు హాలిడే మరి
హ ఇదికి వచ్చిలా ఫెస్టివాల్ కి
అ ఆ వారికి వెళ్ళాను ఒక రోజు స్పెండ్ చేసాను మళ్ళీ మాకు ఎగ్జామ్ సుందరం వల్ల వచ్చసాను
ఆ మళ్ళీ ఫ మళ్ళీ శ్రీరానవమికి మీకు ఉండదు హాల్డీ ఉండదు అనుకుంటా
ఆ ఉసది వందే ఒ
వస్తున్నారామ్ మరి
లే లేదు
ఎందుకు
వన్డే కోసం ఏం రాహుల్
కానీ లీవే ఉంటది మీకు
ఆ
ఇప్పుడు ఇట్లా అంటే మంత్లీ ఎన్ని మంత్లీ ఎన్ని సేల్స్ ఉంటాయి మీకు
ఒక్కటే ఉండదు
ఒకటే సేల్ ఏమన్నా మనకి ఇంపార్టెన్స్ ఉన్నా ఏమన్నా కావాల హాలిడేస్ కావాలప్పుడు కావాల అనిపించినప్పుడు ఇస్తారా
పెట్టుకోవచ్చు అప్పుడు
అడుగుతే ఇస్తారా మనిబ్బంది విడతార
ఇస్తారు అడిగితే ఎక్కువ పెడితే ఇబ్బంది పెడతారు ఇవ్వమంటారు రీజనబుల్ గుండాలి లీవ్ పెట్టాలంటే ఏదో ఒక రీజనబుల్ ఉండాలి కదా
ఆ
రీజనబుల్గాండాలేమన్నా చెప్పామంట రీజనబుల్గా ఉంటే ఇస్తారు ఏదో టైం పాస్కి బామంటే సారు కట్ చేస్తారు
ఇప్పుడు మంచి ఉంది ఆఫీస్ అయితే మంచిగా కనిపిస్తా మ్యో
ఆ బాగుంది అంత బాగుంది
ఆఫీస్ స్టాఫ్ అయినా మేడం అయినా మీ ఇన్ చార్జ్ అయినా
ఉ అందరం బగు మనుషనే ఉండ అందర మనుషనే మారలేదు
ఒక యూనిట్ ఒక యూనిట్ తో ఉంటారు అందరు కలిసిమెలిసి
ఆ యునిటీగా ఉండ
ఉమ్ ఓకే ఇంకా
టెన్ మనిట్స్ కంప్లీట్ అయిపో
ఉమ్ సరే స
సరే ఉమ్